హలో హలో విన్పిస్తుందా.
ఆ వినిపి
ఆ చెప్పు ఏం జేస్తున్నావ్ తిన్నవా.
తిన్నా మధ్యానం నువు తిన్నవా.
ఆ
తిన్నా నువ్వు తిన్నావా.
ఆ తిన్న ఏం కర్రీ చేశిర్రు ఈరోజూ.
ఆ
పప్పూ
ఉ గట్టి కొంచెం గట్టిగ మాట్లాడవా వినిపియట్లేదు పచ్చడి పప్పా.
పచ్చడి వేరు పప్పు వేరు.
ఊ రొండు పెట్టారా ఈరోజూ.
రోజు రెండే పెట్టిద్ధి. అది పచ్చడి పచ్చల్లాగ లేదు పప్పు పప్పులాగా లేదూ. అన్నం అన్నంలాగా లేదు.
అన్నం అన్నంలాగా లేకపోతే ఏం ఉంటది ఎట్లుంటది.
ఓ మెత్తగా లేపోతే బియ్యం బియ్యం. అటూ పడేసిన ఏం తిన్లే ఈరోజు.
బాక్స్ మొత్తం డస్ట్బిన్లనే ఉంది అందరిదీ.
ఆ ఏంటీ రోజూ ఎప్పుడొచ్చారు మీరు.
ఆ పప్పు బాలేదని క్యాంటీన్కేళ్ళి ఒక ఒకా కర్రి పప్పూ ఒక ఇయి కలిపెట్టవచ్చు.
ఎంత అయింది.
క్యాంటీన్ అంటే హాస్పిటల్ల ఉండే క్యాంటీన్ కాదు.
ఆ
ఓకే ఓకే అవును అప్పుడు కూడా సేమ్ అమ్మాయి కూడా అదే అన్నది క్యాంటీన్ కెళ్తున్నామూ అన్ బావుంది నీకేంటిను చెప్పలేదు.
ఎక్ ఎక్కడ.
ఆ
ఇప్పుడు
నేను ఆ క్యాంటీన్ అనుకున్నా ఇప్పుడు గేట్ దగ్గర ఉన్న క్యాంటీన్ అనుకున్నా నాకు డాక్టర్స్ క్యాంటీ అని తెలవదు నాకు
ఓన్లీ డాక్టర్స్ కి నర్సస్ కి అది మిగతా వాళ్ళకి
ఆ
బెల్లంతయింది అంటే మహా ఫోర్ట్ ఒ ఫిఫ్టీ ఒ ఏం చేస్తున్నావ్ సాంగ్ పెట్టుకొని
ఏం సౌండ్ రీ సౌండ్ వస్తుంది కదా
ఉ
రిసౌండ రీ సౌండ్ ఇప్పుడు వస్తుందా రీసౌండ్ అదే హాల్లో పైన హాల్లో ఉన్న రీసౌండ్ వస్తుంది ఎవరు లేరు ఆ సో అందుకనే రీ సౌండ్ వస్తుంది
లేకి సమ్స్
అర్థం కాలే
బ్రేకింగ్
బ్రేక్
బ్రేకింగ్ సౌండ్ తం కందు క
బ్రేకింగ్ సౌండ్ కాదు అంత ఏం డిస్టర్బెన్స్ కలింది క్లారిటీగానే ఉంది వాయిస్ నాది ఇక్కడ ఏమో హాస్పిటల్లో ఉన్న కాబట్టి ఇట్లానే వినిపిస్తుంది రి సౌండ్
నువ్వు తిన్నావా మధ్యాహ్నం
ఉ తిన్నా మధ్యాహ్నం తినలేదు ఎప్పుడు తిన్నాను నాన్నంటే బావ
ఆ
గుండెకాయ కూర బెండకాయ కూర ఇప్పుడు నువ్వున్న కాడి నుంచి లెఫ్ట్ కు చూస్త అయితే ఏదైనా గుట్ట కనిపిస్తుందా
ఆ వెనక
ట్ట కనిపిస్తుందా
ఫుడ్డు కనిపిస్తుంది కానీ దానిమీద ఏమీ లేదు ఎస్ బిట్ట
అడేదో గుట్టుంట చూడు మంచిగా ఇటు మీ వెనకాల అంటే ఇప్పుడు నువ్వు ఉండే రోడ్డు ఫేసింగ్ కాదు వెనకాల్‌ సైడ్ వెనకాల్‌ సైడ్
నేన్ చేపెదంతే నేన్ చెప్పేది నా బెస్ట్ ఫ్రెండ్స్ కదా
న్యా
ఒక గుర్తు ఉంది ఏం లే చెక్కు రాలే
చెట్లు రాదు కాదు ట్వంటీ ట్వంటీ సిక్స్ అని రాసింటే చూడు దానికి పైనాపిల్ ఏం రాసి ఉన్నది ఆ
చూస్తా ఎందుకు విరా
అదే అదే చూడు నీకు దగ్గరగా ఉంది ఆ గుట్ట నాకు దూరంగా ఉంది కనిపిస్తుందా లేదా అని
ఆ ఒక చోట ఒక గుతు గానీ ఇలా ఒక గుర్తుంది కానీ క్లారిటీగా కనపడట్లేదు
ఆ జెండా కనిపిస్తుందా జెండా కనిపిస్తుంద గుట్ట మీద
జన్మ ఇది ఒక గుట్టు ఉంది ఆ గుట్ట మీద రెండు ఆళ్లుు పెట్టి దాని మీద కూడా ఇంకో పెద్ద చిన్న రాయి పెట్టిండు
పెట్టిడా పెట్టారా ఎవరు పెట్టారు ఎవరుంచి పెడతారడా అదే వస్తుది పీటర్ ఎవరు పేరు
పెద్ద గుర్త పెద్ద గుర్తుంది దర్ పక్కన దర్ పక్క ఒకకు బిల్డింగ్ కష్టక్తా తండి దాని మీద పెద్ద పెద్ద పెద్ద రాళ్ళుంటుయి ఆ రాళ్ం మీద ఓ చిన్న రాయి
హ అది ఎక్కడ వంచి ఇప్పుడు నువుమాట్లాడు గుట్టకి తల్గి గుట్ట నుంచి బిల్డింగ్ తగిలి బిల్డింగ్ నుంచి నాకు వస్తుంది
అందుకే రే సౌండ్
అందుకనే రెసౌండ్ అది నీకు అర్ధం కావట్లేదు
చిన్న హోల్ చేస్తాయి మరి గుర్తు పక్క నుంచి పోవచ్చుదా
ఆ
గుట్ట పక్క నుంచి పోవచ్చు గా
అంటే స్ట్రైట్ గా లేముగా మనం అడ్ అడ్డగలుకుందాం అందు అది గుట్టకు తల్లిగి గు నుంచి బిల్డింగ్ తలిగి బిల్డింగ్ నుంచి నా ఫోన్ అట్లా రావద్దు పక్కన నుంచి వెళ్దుా అని చెప్పొచ్చు క నువ్వు
నేను చెపితే వినదు ఇక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయితుందిగా
ఆ వెనకాల సైడ్ వెనకల్ సైడ్
అదా
గుండకి రిలాన్స్ మార్ట్ కనిపిస్తా
చాపాడుకు చపాదు
ఉంటది గుట్ట కవిత కాలేజీ కవిత ఉమెన్స్ తెలుసా మీకు
తెలుసు తెలుసు
అడ ఉండది గుట్టదానికి ఒక గుడి ఉంటుది గుడి గుడి మొత్తం గు ఒక గుతు ఉంటుది సరే కానీ ఐస్ క్రీమ్ తినవా ఈరోజు
ఆహా తినాలా ఈరోజు
చూడ
ఏం లేదు చెప్పిన కర్రీ పప్పు ఒక బేగ స్ వా
వాటర్ బాటిల్ కొనవ
అయిపోయిన బాటిల్ ఇంకో టెన్ రూపెస్ వాటర్ బాటిల్ కొన
అవు హ్మ్మ్
ఆ
ఇంకేంట ఇకేే
చపాతి
అద డిశ్చార్జ్
ఇ ఇద్దర డిశ్చార్జ్
ఒకరిలోనే
ఏది చింత
ఆ
ఎక్కడికి తీసుకెళ్తునావు వాడిని ఇప్పుడు ఎవరింటి
వైన్షాప్ తీసుకెళ్లి ఒక బీరు తాపచ్చి చికెన్ మటన్ మటన్ బాగా తినిపించి పండ పెట్టడమే
అదే ఎక్క వరక పడతు మీ ఎక్క తంతేనా చిమల్పాడ
ఇక్కడే
మళ్ళీ ఏం రాయలేదా
ఈ బిజ్ బిల్ కట్టిగా రాస్తాడు ఈ హాస్పిటల్ లో మాట్లాడాలి అదే మాట్లాడలే కాళ్ళు చేతులు పట్టుకోవాలి హ సరేలే ఈ అఐ సరే ఈ ఐద అయిపోతే అయిపోయినట్టేనా ఇది ఇది ఇది అయిపోతే అయిపోయినట్టేనా ఇంకున్నాయని
ఇది కొన్ని అవర్స్ కంప్లీట్ అయివి ఇంకా మిగతావి వస్తుంటాయి గా
సబ్మిట్ కొట్టాల తర్వాత
అది ఎందుకు అ దాయ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు
చెప్పు పర్లేదు చెప్పు పేరు తీయకుండా మామూలుగా చెప్పు ఏం కాదులే కానీ
దాని గురించి మాట్లాడకు
హ వెళ్తావ ఇ వ ఇ బయకి వెళ్ళ తాగిస్తు గుడ్డు కూూరు ఉంట గుడ్డు మాంసం ఉంటది
తెలుసు
గొడ్డు మాంసం తిని వండే తినాల తంటవ గొడ్డు మాంసం గొడ్డు మాంసం తింటావా నువ్వు
చేసి పట్టామంటే చేసి పెడతా
ఈ
ఆ
ఆ సందరగితోతో ఆ
మార్నింగ్ ఏ టైమ్ అండి
ఏ ట్రైన్ ఏ ట్రైన్ పడితే ఆ ట్రైన్ గ పర్టిక్యులర్ గా ఈ ట్రైన్ అని ఎం లే ఉమ్ చవా హలో హలో హలో వాయిస్ వినిపియట్లే
హలో
ఇప్పుడు మేడం ఉందా కింద
లేదు లేదు
ఎందుకు రానట్లేదు మేడం వాళ్ళు మీ
వస్తుంది ఇప్పుడు రాదు కొంచెం ఫ్రెష్ అయనా వస్తారు కొంచెం ఫ్రెష్ అయనా
మార్నింగ్ ఎందుకు రాలేదు
మార్నింగ్ వస్తారు మేము టిఫిన్ ఈ టైంకి వచ్చిది వచ్చది టిఫిన్ తింటాయి మాతో పాటు
హ్మ్
రైస్ తినకపోతే బాక్స్ లో పెట్టుకొని పోయిద్ది
ఉమ్
ఇంకేం కావాలి
సరే పప్పీతో మాట్లాడతావా
ఎందుకు అవును తీసుకొచ్చారా
మాట్లాడవా
అవేం మాట్లాడిద్ద అసలు ఏమ ఎప్పుడు తీసుకొచ్చారు
ఎనిమిది రో ఐదు రోజూలో అయింది ఆమె అసలు కదలనే కదలట్లేదు పోతే పా సీమల పడిపోతా అంటుంది
ఆ
సర్లే ఇంకొక కాల్ చెయ్ మాట్లాడదాం కట్ చెయ్ ఇది